హ
హలో
హా బేబీ బాగున్నావా
ఆ బాగున్నా బాగున్నావ నువ్వు
ఆ బాగున్నా చానా రోజులకి ఫోన్ చేసినావు
ఏ ఈ మధ్యలో డ్యూటీకి పోతున్నా ఫ్రీ ఉండట్లేను
అయ్యో ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలో పోతానవు
మార్నింగ్ టెన్ కు పోతున్నా ఈవినింగ్ సెవెన్కి వస్తున్నా ఇగ
ఉహు దగ్గరేనా మీకు
ఆ దగ్గరే టెన్ మినిట్స్ డిస్టెన్స్
ఆహా ఏం చేస్తావ్
ఏం టెలికాలింగ్ ఇగ
అందరికి కాల్ చేయడ
ఆ అందరికి కాల్ చేయాలి నేను అదే చెయను అనుకున్నా నాకు మాట్లాడడమే ఎక్కువ అట్లాంటిది అదే జాబ్ చేస్తున్న దాని పైన
ఇలాంటి వాళ్ళకు అలాంటి శిక్ష వేస
కద ఈ రోజు నుంచి ఇంకా కొత్త రూల్స్ వచ్చినాయి
ఏంటో
నేనే హాస్పిటల్ వర్క్ చేస్తున్నా కదా ఇప్పుడు కచ్చితంగా పర్ డే త్రీ ఇయర్ అపాయింట్మెంట్స్ తీసుకురావాలంట
అదే అంత ఈజీగా ఉండదు ఏ వర్క్ అయినా
లేదు ఇన్ని రోజులు అట్ల ఏం లేదు ఈ రోజే అంటే అంతకు ముందు బాగా అయ్యేదంట
హామ్
ఈ మధ్యలోనే పేషెన్స్ ఎక్కువ వస్తలేరట అట్లా అని చెప్పేసి సార్ ఈ రోజే పెట్టి ఈ రోజు అది కూడా ఈవినింగ్ ఇక మేము ఇంటికి వస్తాం అనంగా ఆ టైం లో పెట్టండు
అవునా
ఉమ్ ఇంతకు ముందు వరకు అంతేం లేకుండే
టార్గెట్స్ ఇచ్చిరా ఏంది ఇప్పుడు
ఆహా టార్గెట్స్ ఏం లేవు కాకపోతే ఇట్లా పేషెంట్స్ ని తీసుకురావాలి ఖచ్చితంగా మీరు పర్ డే త్రీ మెంబర్స్నీ అన్న తీసుకురావాలి అంటే ఇక కొంచెం అదే బ్రా ఒక బ్రాంచ్ మూసిసేటట్టు అందుకని
మరి ఎప్పుడూ నేను రానా నేనే పెద్ద పేషెంట్ని మా ఇంట్లో
రా ఏం కాదు ఎవరినియైన తీసుకురావచ్చు
నేను మీ అన్నయ్య మీ అమ్మ మీ డాడీ మీ అత్తయ్య మీ మామయ్య మేము అందరం డైలీ త్రీ మెంబెర్స్ అటెండ్ అయితాం మీ మీ హాస్పిటల్ కి ఎట్లాగ అందరం పేషెంట్సే
అయితే పక్కా ఇంకా
ఆ అసలు వాళ్ళ నీకు పర్మనెంట్ పేషెట్స్ అసలు మంచిగ
అతే అయితే ఏం కాకుండా కూడా ఏ విళ్ళు ఎట్లాగా హాస్పిటల్ తీసుకవుతారు కదా అని కూడా సిక్కేది
అవును అది ఎట్ల యాక్టింగ్ చేయ్య బుద్ధి అవుతుంది ఏమో తెలుసా హెల్త్ పరంగా
మా అత్తయా ఊరికిపోయిందటగా
ఎందుకు
అంటే మా నానమ్మ ఉంది
ఉ
తీసుకుపోతానని పోయిందంట అప్పుడు నేను అడిగితే అన్నది కద ఏమ వద్దు ఇలా ఇలా చేస్తారు నేను ఏం అడగలే అదే అమ్మ నాన్నమ్మ ఫోన్ చేసింది
ఉ
రా రాదుర మరి ఇంటికాడ ముందు రెండు రోజులు ఇటు కొంచెం మనుషులు చూస్తంటే ఫ్రీగా అయితే అటు ఇటు చూడు నిమ్మలంగా అ అంటే వత్త తి అన్నది కట్ చేసినంక వామ్మో నేను వాళ్ళ ఇంటికెడ పోత అంటారు రేపు ఇయల పెడతారు రేపు నీకు పెట్టినా అని మా ఇంటికన్నా బతికినవ్ అంటారు
ఇగ అందరు ఇయల పెట్టి రేపు అనేటోళ్ళని అనుకుంటే ఎట్లా ఇగ ఇమే ఎంత మందికి పెట్టి ఉమ్మె అనావ రేపు మ మాట వచ్చినప్పుడు ఎవరైనా అంటనే ఉంటారు అవన్నీ పట్టించుకోద్దు మన హెల్ మన హెల్త్ సెక్యూర్ అయితందద లేదన్న చూసుకోవాలి కానీ క్యూర్ అయ్యేదాక ఎట్లనో అట్లా అనుకోవాలి
ఇప్పుడు మళ్ళీ అవసరం అవసరం పడింది కదా అయనతోటి సప్పుడేకా ఇగ తీసుకోపోతున్నానగానే పోయింది అటగ
అవునా పోక తప్పుతాద మరి కాదురా ఇప్పుడు వాళ్ళ అమ్మే కదా ఏమన్నా పరాయిద
ఆమె ఎప్పుడు అసలు నేను ఇప్పటి వరకు అంతకు ముందు బాగానే ఉండేది లేగాని అసలు పెళ్ళయినాక వాళ్ళ ఒరిజినల్ బై బయట్టపడది వాళ్ళు ఏం నానమ్మని సొంత అమ్మ ఏమ అనుకోదాం ఆమె
నాకు కూడా నా కూడ మీ మ్యారేజ్ తర్వాతనే కనబడతంది ఈవెన్ మా తమ్ముడు కూడా అంత ఓనా అమ్మమ్మ అన్నట్టు ఫీల్ అవ్వడం అనిపిస్తుంది నీకు కూడ అట్లానే అనిపిస్తంద హలో హలో
ఆ ఇప్పుడు ఇనిపిస్తుంది
ఎందుకు బ్రేక్ అయింది వాయిస్
అసలు వాయిసే వినీపిలే ఇప్పటిదాక
నాకైతే నీ వాయిసే వినిపియ్యలే
ఇద్దరికి ఒకరి వాయిస్ ఒకరికి విపియలేదు
వచ్చిండ తమ్ముడు డ్యూటీకి పోయి మరి
ఏ విజిట్స్ ఉన్నాయంట విజిట్స్ కొట్టొస్తానని పోయిండు
రేపు సండే కదా రేపు హాలిడే ఉంటద
నో హాలిడేస్ బ్రో మాకు
సండే మండేలు ట్యూస్డే ఆలాంటివి అలవాట్లేవా
సాటర్డే సండేస్ ఉండవు మిగతా రోజులు ఎప్పుడన్న ఇంగ మనమే నచ్చినప్పుడు తీసుకోవాలి లేదంటే ఇగ వాళ్ళు ఇప్పుడు వాళ్ళే పెడతారుంటా ఒక పర్సన్ మేము ఒక ఎయిట్ మెంబర్స్ ఉంటాం ఆ వీక్ ఇట్లా వీళ్ళు ఈ రోజు ఈ రోజు అని వాళ్ళు ఫిక్స్ చేస్తారట
హు హమ్ ఇక మీకు నచ్చినప్పుడు పెట్టుకోను అవసరం లేదు
ఆ కాదు ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే నాకు నాకు నచ్చినప్పుడు ఇస్తారు జంబలింగ్ చేస్తారు ఇంక వాళ్ళని మాకు మాకు వాళ్ళధ్ని
ఓకే ఓకే ఓకే ఇట్లా కూడా ఉంటదా
పోతే కద వాళ్ళు
అంటే ఒకవేళ వీక్ ఆఫ్ ఉంది కదా అని సేమ్ డే అప్పుడు అందరు అదే పెడితే ఒకవేళ ఎమర్జెన్సీ వచ్చింది అనుకో అందరు సేమ్ డేనే పెడితే ప్రాబ్లం అయితుది కదా వాళ్ళకి కూడా
ఉం
అందరు కాకునా ఎయిట్ మెంబర్స్ లో త్రీ ఫోర్ మెంబెర్స్ అయినా
మొన్న మండే అట్లనే అయింది ఎవరికి చెప్పకుండా మొన్న మండే అట్లనే అయింది ఒక అమ్మాయి ఇద్దరమే ఉన్నాం అసలు ఎవ్వరు లేరు ఇంకా
అవు గట్లా అట్ల అయితందానే రూల్స్ చేంజ్ చేసిరు ఉం గదే ఇగ మోర్ ఓవర్ ఫస్ట్
ఇక్కడ ఉన్న రూల్స్ అన్ని మారుతయి
హహహ పాపం అప్పుడు లావాణ్య కి కూడా రెండు రెండు ఇచ్చేది కదా హాలిడేస్
ఆ
మా చెల్లప్పుడు కూడా అట్లానే అన్నారట ఇప్పుడు కూడా అంత రూల్స్ మొత్తం చేంజ్ అయినయి
గదే వచ్చింది ఇంకా అసలు మా మేడాల ప్రేజర ఏం చేస్తాం మరి ఇగ
పరిస్థితులు రా బయి పరిస్థితులు రేపటి కోసం రేపటి కోసం అక్కడ అక్కడ ఆ
హలో
ఆ చెప్పు ఆ
మా చీ మా కాదు మీ తమ్ముడు ఈ రోజు నాకోసం వంట చేసుకొని వచ్చిండు మా ఆఫీస్ లో అందరికీ ఇట్లాంటి భర్త దొరకాలంటే పెట్టి పుట్టాలే రా వంట చేసుకొని వచ్చిండు ఆఫీస్ కి
వావు
చేయట్లేదా సరిగ్గా
వినిపిస్తాంది
మరి ఎందుకు అన్నీ లేట్గా రియాక్ట్ అయితున్నావ్
నాకు కూడా నువ్వు మాట్లాడిందంతా లేట్ గా రియాక్ట్ అయినట్టే అనిపిస్తుంది
అవునా వర్షం పడుతుంది మరి సిగ్నల్ గిట్ల ఏమన్నా ఉం
ఆ మేబి నువ్వు మాట్లాడేది కూడా నాకు అట్లనే వినిపిస్తుంది లేటుగా
అదే నేను చెప్పినంక కాసేపు గ్యాప్ ఇచ్చి అప్పుడు రియాక్ట్ అవుతున్నావ్ నువ్వు
అవును ఇప్పుడు నువ్వు కూడా అట్లనే అనిపిస్తుంది నాకు
ఆ అయ్య ఇగ అందరు అంటుర్రు ఇట్లాంటి భర్త దొరకాలంటే పెట్టి పుట్టాలిగా
ఏయ్యి
కట్ అయితే కర్రీ బాగుందా అని ఫోన్ చేసిండు బానే ఉన్నది కాని ఉప్పు కలవలేదు అంటే ఒక్కోసారి అందరు ఓర్రిరూ తెలుసా ఆయన చేసుకొచ్చుడే ఎక్కువ
హహహ
ఆయన చేసుకొచ్చుడే ఎక్కువ ఇంక బానే ఉందని చెప్తున్నవ్ బాగుందనీ చెప్పాలంటే సరే సరే బాగుంది సూపర్ ఉంది నిజంగా మస్తుంది కాకపోతే కొంచెం ఉప్పు కొంచెం తక్కువైందంటే ఆ ఆ అట్లుండదు
హా హా అంటే చెప్పాలి కానీ నైస్గా చెప్పాలి అంటే ఆదేద సినిమాల చూడు బేబీ అదే ఆ ఫన్న అండ్ ఫ్రస్ట్రేషన్ ఎఫ్ టు సినిమాలా ఏంది మ్ పెద్ద యాక్సిడెంట్ అయిందా చనిపోయాడా అనే దాన్ని జస్ట్ లారి కింద తలపెట్టాడు పుట్టుకుమన్నాడు అని చెప్తాడు చూడు ప్రకాష్ రాజు వివరిస్తాడు చూడు ఆ టైప్ లా ఆ ఆటైప్ల చెప్పాలి అన్నట్టు వీళ్ళకి కూడా
హమ్ ఇగే వన్ కోసేప్ చాన్నే టైమ్ పాస్ అయింది మంచిదే వాళ్ళే మా కొలీగ్స్ వాళ్ళ హస్బెండ్స్ కూడా కొందరు చేస్తారు వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే గని ఇంగ సడన్ గీనే ప్రత్యేకంగా చికెన్ చేసుకొని తీసుకొచ్చిండు
ఏ
ఇంకా మా హెచ్ఆర్ ఒక ఆమె ఇగ క్లోజ్ అయింది ఆమె ఆ ఇవాళ బయటకెళ్ళి తింటానని తిన్ వెళ్ళడానికి పోయింది ఇవాళ సాటర్డే తినదంటా ఆమె అబ్బా ఈ రోజు ఎందుకు తెచ్చినవు రేపు దేవచ్చు కద చికెన్ అంటే లేదు మేడం పొద్దున నేను లంచ్ బాక్స్ తెచ్చుకోలే మా హస్బండ్ చేసుకొని తీసుకోచ్చిండు కూరగాయలు కట్ చేయలేక చికెన్ చేసుకొని తీస్ కొచ్చిండు అని అంటే ఆ అవునా మర్ నేను రేపు తీసుకోస్తే అయిపో అని అంటే నెక్స్ట్ వీక్ నేను తేస్తలే అంటే ఆ నువ్వు నార్మల్గ ఎప్ ప్పుడైనా చేస్తవు నాకట్లా బాయ్స్ చేస్తే స్పెషల్గా ఉంటది ఆయన చేసింది తినాలగా కున్నా నేను అని అన్నది
మరి రేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకురానా మేడం అనకపోయినవ్ చెప్పకపోయావా మరి ఫ్రిడ్జ్లో పెట్టు గిట్ల తీసుకురానా అని
ఇగ వేరే తం అం తముడన్న అసలు వాడు నాక్ తమ్ముడా అన్న నాకు తెల్వదు కాని ఇంగ అందరూ రే అంటే వాళ్ళందరూ నాకన్నా పెద్దొల్లే చాలా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటది